ఉ బాగున్నారండి
ఆ బాగున్నావునండి మీరు బాగున్నారా
ఉ బాగున్నను
ఏం చేస్తున్నారు
ఏం చె తిన్ పడుకున్నాం లేచాం
కొంచెం వాయిస్ బ్రేక్ అయితందండి మీది ఆ ఇప్పుడు వినిపిస్తుంది
ఉహు ఏం లేదు తిన్నాం పడుకున్నాం లేచామండి.
అంతేనా అప్పన్నే లేసారా మరి నేను జాంపండు తింటా ఉన్నాను
ఉ హు హెల్తి ఫుడ్ తింటారా
ఉ హు హు అట్లేంలే ఏదైనా తినడమే
ఉహు
హెల్తీలల్యా ఏం ల్యా
మీకి ఈ మధ్య మేము తింటున్నామండి హెల్తీ ఫుడ్ కొంచెం. హలో హలో హలో హలో ఆ వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి మీకు అంటే ఇష్టం ఎక్కువగా బాగా
ఆ పన్ల
ఆ
ఆ పండ్లు అన్ని తింటాను ఎక్కువంటే బననాస్ అన్ని మాక్ దొరికేవి అవే కదా ఆపిల్స్ బప్పాయి
ఎక్కువగా ఇష్ట
ఆ ఇష్టంగా తినేది పైనాపిల్ తింటాను
పైనాపిల్
ఉ అది తిన్నప్పుడు నోరు ఒకలాగా ఉంటది తిన్న తర్వాత ఏదోలా అయిపోతది
హు
కానీ బాగుంటాయి ఇప్పుడు నేరేడు పండ్లు కూడా వస్తాయి ఇంకా
హూ అవి కూడా బాగుంటాయి మ్యాంగోస్ మామిడికాయలు
బా తింటారా మీరు మామిడి
మామిడికాయలు ఎక్కువ తిననండి వే వేడి వేస్తుంది నాకు
ఆ వచ్చేది కా ఈ ఏమంటారు ఈ వేసవి కాలంలోనే కదా ఒకసారి తింటే ట ఏమవుతది
కానీ మా రూమ్ లో వాళ్ళు తెచ్చారు
ఆ
చాన వేడి అని తినను ఒక్కటి తింటాను అంతే
ఒక పండు పండు తినేస్తానండి
మా అక్క అయితే చాల వాళ్ళ తోట ఉందని వాళ్ళ ఫ్రెండ్స్కి తెచ్చినారు చాలా తింటుంది
ఆహా ఏముంది ఇం మహా అంటే ఒక నెల కూడ రావు అవి
హు ఇంకా అయిపోతాయి
హలో
హ తిన్నాను తిన్నాను బాగుంటాయి
మీరు వయిస్ బ్రే
వి వినిపించట్లేదా హలో
హలో
పిస్తుందా
ఆ
ఉ తిన్నాను తాటి ముంజలు బాంటాయి
ఊహు అవి కూడా మీకేమన్నా చెక్ చెట్లు అలా ఉన్నాయా
ఆ చిన్నప్పుడు ఉన్నట్వి అప్పుడు వెలి అందరం కొట్టుకొని తింటంన్నాం ఇప్పుడు అసలు దొరకట్లేదు
ఇప్పుడు కొట్టేసినారా అవన్నీ
ఊ ఇప్పుడు అసలు అలా వెళ్లేేది లేదు అవి చూలేదు
ఉ దాని కింద ఆ వస్తాయి చూడు ఏమంటారు దాన్ని అని ఇట్లా కంకి టైప్లు సన్నగా ఉండి ఉంటాయి ఎక్కువగా బీచల దగ్గర అట్లా దొరుగుతాయి దాని పేరు ఏం పేరుండి
ఈతకాయల చెట్టు
ఈతకాయలు కాద్
ఆ తాటి చెట్టుకే నా
ఆ తాటి చెట్టుకే ఏదో మొన్న మా స్నేహితురాలు చెప్పిందిను దాని పేరు నాకు గుర్తు లేదు ఏదో పొడవగా వచ్చి సక్కగా ఉంటాయి అవి తింటే కానీ ఆరోగ్యానికి మంచిదది
ఉ మాకు ఇప్పుడు క్లైమేట్ వర్షం వచ్ చలా ఉంది చినుకులు పడుతున్నాయి ఒకొక్కటి
అవునా మొన్న మాకైతే వడగల్ళ వానపడిందండి
ఊహు
అవి చేతో పట్టుకుందామనే లోపే కరిగిపోయినాయి అంత సన్నగా వట్ పడతనిన్నాయి కొంచెం లావుగా వడి నింటి బావుండు ఎవరైనా మనిషి మీద పడితే మరి బొక్క పడుతది
ఊ కర్ణటక లో పడతాయి మంచిగా బ్యాంగుళూరు
ఆ ఏదో మొన్న పోయిన నెలలేమో అసలు ఇంకా కాశ్మీర్ లో మంచు పడతది కదా ఇట్లునింది ఏదో ఏరియాలో కర్ణాటకలో చూసారా మీరది చాలా బాగుందండి కాని అది నిజమో కాదా అనుకున్నా కానీ వార్తల్లో కూడా చెప్పినారు అది కర్ణాటకలో లోని అని కాన్ అద్ చూసే ఏదో కాశ్మీర్ లో అమెరికాలో మంచు బడితే ఎట్లా ఉంటదో అట్లా కనిపించిందండి
ఇక్కడ కూడా మేమున్న ప్లేస్ లో కూడా ఒకసారి పడినహి కానీ కనిపించలే చిన్నగా పడినాయి
మంచునా ఆ వా వడగల్ ఆ అదేస్ సన్నగా బర్తాయి కనిపిల్లి నాకు కనిపిల్లి ఫస్ట్ ఊ మేము చల్ల గాలస్తుంది అప్పటికి కరెంట్ పోయింనింది ఆ బయట కూర్చున్నాం చూస్తే బండ మీద చిన్న చిన్న ఐస్ తులు ఉన్నాయి ఏం నైసని చూస్తే పైనుండి పడుతున్నాయి అవి
ఊహు
తిన్నామంటే అవన్నీ కలిగిపోయినాయి ఇంకేం తినాలి అవి
ఊ ఉ నేన్ కూడ లేదు ఎప్పుడు చిన్నప్పుడు గుర్తునింది ఇప్పుడు అసలు లేదు
అవును నేను చిన్న ఉన్నప్పుడు కూడా స్కూల్ పోయే అప్పుడు పడిన్నాయి కానీ అప్పుడు ఫుల్ నిద్రలో పడినట్టు కూడా తెలిదు లేసిన తర్వాత మా అమ్మవాళ్లు చెప్పిన్నారు అవి సౌండ్ వస్తయి కదా టపట పటపట అని బాగా కానీ అప్పుడు నీళ్లు వర్షం నీళ్లు కూడా చాలా చల్లగా ఉన్నాయి డీప్ ఫ్రిజ్ లో నీళ్ళు ఎట్లా ఉంటాయో అట్లన్ని అంత చల్లగానే ఉన్నాయి
అవి ఎలా పడతాయో తెలుసా మీకు
ఆ ఏంటండి
వడగండ్లు ఎలా పడతాయో తెలుసా అంటున్నా
ఆహా తెలీయదు మీకు తెల్సా
కూడా తెలియదండి కానీ అన్ని చూస్త తా ఉన్నాం తెలియకనే
అదే అట్లున్నాం మనం అదే వేరే జనాలయితే అయితే వేరే దేశ జనాలు బాగా అంటే తెలుసుకుంటారు అవి మనం కు చిన్నప్పుడు స్కూల్లో అవన్నీ నేర్పియాల ఇలా మనకు గుర్తుండేలా వాళ్ళు ఏది ఊక చెప్తుంటారు ఒక పాఠంలాగా ఇ చదువుతా పోతుంటారు ఏం అర్థం కాదు అంతే ఇప్పుడున్నట్ల ఇప్పుడు మంతే బాగు నిండు ఇప్పుడు అసలు పిల్లలకి బాగావా బాగ చెప్తున్నారు
ఉం అప్పుడు ఏదో విన్నాము మరిచి పోయినాము ఇప్పుడు అసలు గుర్తెలే
రాసేది అప్పుడు ఏముంది అంతా ఒక లైన్ ఆన్సరు
ఉం ఇంకా ఇంకేం ఆ వ చేస్తాను ఇంటికి వెళ్ళినప్పుడు అందుకు
అంటే ఏమేమి చేస్తారు
వెజ్ ఓన్ వెజ్ మామూలుగా వెడ్జ్ మాత్రం చేస్తాను శాకాహారం
మాంసాహారం
మా ఆ గుడ్ ఒకటి తింటానండి అప్పుడప్పుడు చేప
అది గుడ్డు శాకాహారమే కదా
శాకాహారమే అది
ఉం
ఉం శాకాహారం తింటాను చేస్తాను
ఆహా అంటే మీరు అవి చికెన్ అవేమి తినారా అండి
హు హమ్ చికెను మటన్ తినను
ఎందుకండి వదిలేసారా మీరు అవేమన్నా
ఆ మానేశాను ఎందుకు తినకూడదు అనేసి తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు మానేసం
మరి చేప ఒక్కటి తింటారా
ఉం చేప తింటా ఉన్నా ఇ అప్పుడప్పుడు ఆరోగ్యానికి మంచిదని
అన్ని చేపలు తింటారా మీరు
ఉం తింటాను
దాంతో మీకు ముళ్ళులు అవన్నీ ఉంటాయి కదా తీసుకోనికి వస్తుందా
ఆ వస్తుండి మాకు దొరుకుతా ఎక్కడ ఊర్లో చెరువులోందుకు తెస్తారు
లేని చేపలా
మామూలు ముళ్ళులు ఉన్నవైనా తెస్తారు ఏవి దొరికితే అవి తెస్తారు
ఏంటి
ఏవి ఏవి దొరికితే అవి తెస్తారు వల వేసుకొని పట్టుకొని వస్తారు కదా
మీకొచ్చాలి పట్టడం
లేదు ఎప్పుడు పోలేదు మేము అన్న వాళ్ళు అందుక వెళ్తారు
అంటే పెద్ద పెద్ద చిన్న చిన్నవా చేపలు
ఆ పెద్దో పెద్దో వస్తాయి ఒక్కోసారి ఒకసారి చిన్నవి వస్తాయి
ఆహా కానీ ఇక్కడ రోడ్ల దగ్గర అమ్మేవ అయితే బాగా పెద్దగా ఉంటాయి అవి ఆ అవి ఏం చెప్పలో తెలీదు వాళ్ళం అప్పుడప్పుడు పట్టినట్టు ఉంటాయా బతికితో బతికినట్టే ఉంటాయా మరి అవి
అవి ద వాటిలో పెట్టుకొని వస్తారు కదా ఐస్ క్యూబ్స్ వేసుకొని
అంటే ఐసులో పెడితే చేపలు బతుకుతాయో అవి
ఉ అవి ఫ్రెష్గా ఉంటాయి
హ హ
ఇక్కడ కూడా ఆ చెరువులు అందుకుంటాయి కదా
హుహు
అక్కడ పట్టుకొని వస్తారు కొన్ని ఫ్రెష్ గా ఉంటాయి
ఉహు అన్ని రకాలు తిన్నారా మీరు టూ నా ఫిష్
లేదు ఆ ఊర్లో దొరికేవి అవి తింటా ఉన్నాము మొన్న అయితే రెస్టారెంట్ లో తిన్నాము అపోలో ఫిష్ అని ఎముకలు ఉండవుంట ఎక మక్కలు ఉండవు బోన్లెస్ ని
ఆఓహో బాగుందిందా అది
ఆ బాగునింది
ఉహు
ఇంకా రేపు కూడా మా స్నేహితులు వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా వాళ్ళు కూడా చేపిస్తారంటే ఫిష్
అవునా
ఉమ్
హ ఏముందిలేండి ఇంకా మహా అంటే ఇప్పుడే కాలేజీ లో ఉన్నంత వరకు ఏదైనా అయిపో నాక ఎవరు దారి వాళ్ళు పోతారు స
మళ్ళ అంతే మర్చిపోతారు
సరే అండి అయితే ఉంటాను
సరే అండి ధన్యవాదములు
సరేండి
ఆ